చెప్పండి. నమస్తే నమస్కారం.
ఒక్క నిమిషం ఆగండి. లైన్ లో ఉండండి.
సరే అండి. ఆ చెప్పండి. చెప్పండి. ఏంటి విశేషాలు హ్మ్ చెప్పండి. మీ వాయిస్ స్టాక్ అయితుంది
ఈరోజు ఏం టాపిక్ చెప్పండి
హలో వాయిస్ స్టక్ అయితుంది అ కొన్నీ రోజులు మాత్రమే ఉంటుంది
వినిపిస్తూ సందా అండి ఇప్పుడు
ఆ వినిపిస్తుంది
చెప్పండి ఈరోజు ఏం టాపిక్ వినిపిస్తుందండి
కట్ కట్ వస్తుందా అండి హలో చెప్పండి
చెప్పండి ఈ రోజు ఏం టాపిక్ మీరే
ఏన్ టాపిక్ అంటే మీరు సీరియల్ చూస్తున్నా అండి సీరియల్ టాపిక్ మాట్లాడుకుందామా
మీ ఇష్టం అండి ఏదైనా చెప్పండి
ఆ మీకు కొత్త మూవీస్ ఏమన్నా చూసిర్ర అండి
స్ట్రక్ అవుతుందండి మీ వాయిసు
వినిపిస్తుందా ఇప్పుడైనా
ఆ వినిపిస్తుందండి
ఆ ఏం కొత్త మూవీస్ ఏం చూసిర్రుండి
కొత్త మూవీస్ క్కా
ఆ
కుప్పల్లో విష
సరేం ఇది నానేే కొత్త రాజసాబ్ ఆ హలో ఇది నాని కొత్త సినిమా ఏంటిదండి
నాని కొత్త త్త సినిమా నా చూడలేదండి మేము
ఇట్లా రెండు చుట్లు వేసుకొని డాన్స్ వేస్తుండగా
చూడలేదండి
తిన్నరా అండి మరి
లేదండి తినలేదు ఇంకా
ఇంకా చెప్పండి
మీ ఫేవరెట్ మూవీ ఏందండి
నా ఫేవరెట్ మజిలి మూవీ అండి
మజీ త్యా
హ మేము వర్క్ చేస్త తున్నట్టున్నారు కదా
ఆ అవునండి
అ
స్ట్రక్ అవుతుందండి
స్టక్ ఐతుందా ఇప్పుడ ఇప్పిస్తుదండి
ఆ వినిపిస్తుంది
ఓకే ఏమరాస్ సరండి
నోట్స్ రాస్తున్నాండి
అవునా అండి మీ స్కూల్
కాలేజ్ అండి
పరి
లేదండి
ఇంకా అండి మీరు ఫస్ట్ ఇయర్ అండి తిన్నామండి ఇంకా చెప్ప
మీరేం చేస్తున్నారంండి
మేమేం చేస్తామ అండి కాళీ కూసుంటాం తింటాం
మీరు జాబ్కి వెళ్ళారా అండి
ఆ వెళ్ళామండి ఈరోజు కొంచెం లీవండి ఆఫీస్ లేదు
ఓ అవునా
హ మీరు ఏం తిన్నారా అండి వరి
ఇంకా లేదండి వండుతున్నాడు ఇంట్లో
అవునా అండి అసలు ఈరోజు టైమే గడవట్లేదండి అయ మా మా ఆఫీస్ లో కావ కండి హలో
చెప్పండి
మా ఆఫీస్ లో ఒకామెకి పేమెంట్ అయిపోయిందండి అసలు ఏం అర్థమైతలే ఆమె పేమెంట్ చేసుకుని నాకు అయితలేవు
ఎవరండి ఆమె
మా ఆఫీస్ లో ఒకామండి మా ఫ్రెండు శ్రావణి అని ఆమె పేమెంట్ అంత జల్దీ ఆమెనె ఎక్స్పెక్ట్ చేసిందో చేయలేదో అసలు అయింది ఇప్పుడు ఇంకా ఒకటి ఎయాలంటా ఆమె బాధ పడుతుంది పాపం అవును ఇంకొక ఆమెకి ఏమైతలేవ్ అంట ఆమె బాధ పడుతుంది నాకైతలేవ్ అని మాకా ఇంకా అండి
హాల్లో
చెప్పండి
చెప్పాలండి మీ ఫేవ్రెట్ ఫుడ్ ఏంటిదండి
నా ఫేవ్రెట్ ఫుడా అండి
మ్మ్
ఫ్రైడ్ రైస్
నువ్వు నాదాంట్లాకి లో
చెప్పండి
జీబీ వట్సపా ఫుడ్ బిర్యాన అండి
అవునండీ
బిర్యాని ఇష్టమాండి మీకు
అవునండి మీకేమిష్టం
నాకు ఇది పన్నీర్ బిర్యానంటె ఇష్టమండి పన్నీరు బాగుంటదగ అండి ఆ లేదండి చికెన్
అవునా
వాల బాబు దగ్గర ఉండొచ్చు ఇంకా అండి
మీకు పెళ్ళయిందా అండి
ఆ అయిందండి ఇద్దరు పాపలు కూడా
ఏం పేరండి మీ పాపల పేరు
ఏవన్ మా పాపల పేరు వర్ష వర్షిణి
మీ హస్బెండ్ పేరెంటండి
నా మీకైందా అండి
లేదండి
అయ్యో ఎందుకండి చేసుకోపోయిరు
ట్రై చేస్తున్నమండి చేసుకోనికి
అవునా మా ఇంట్లో ఒక పిల్లగాడుండండి ఏసుకుంటరా ఎందుకండి
నాకు నచ్చిన వాలనిచేసుకుంటానండి నేను
ఏం చేసుకుంట్రండి ఇష్టమైన వాళ్ళనా ఓకే అవునా మరి పిలుస్తారా అండి నన్ను
పిలుస్తానండి
ఓకే అండి ఏం పెడరు చికెన్ మటన.
వెజ్ వాళ్ళకు వెజ్ పెడతాం నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ పెడతాం అండి
మటనే కావాలండి
అన్ని పెడతామ అన్ని రకాలు
అవునా అండి మీ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారంండి
థ్యాంక్యూ. అండి
ఇంకా అండి ఏంటి విశేషాలు
ఏమి లేవండి మీరే చెప్ప పాలి
ఆ
మీరే చెప్పాలండి మేమి వింటాం
అన్లైన్ ఎవరైతే ఆ నాది ఆన్లైన్ పేమెంట్ ఎస్త ఇంకా అండి చెప్పండి
చెప్పాలండి మీరే
చెప్పొద్దట్ల అద్దం ఇంకా చెప్పాలండి మా ఫేవరెట్ ఫుడ్ ఏంటిది ఇ పో మీరు ఎట్లచేస్తారండి
తెల్వదండీ నేను హోటల్ ల తింటా
హ్మ్మ్ అవును మైని నాకు వంటలే రావండి నూనె ల ఒక వుల్లిగడ్డ ఎత్త తింటా ఓకే మీ వంటలు ఎయొచ్చా అండి
చాలా మంచిగా వండుతా నేను
తింటారా అంట ఎవరైనా
చెప్ ఏంటిదండి
ఎట్లా చేస్తారు వంటలు మీరు అంతా మంచిగా
చేతులతోనే వండుతాం అండి
హలో హలో
హలో
హ్మ్మ్ చెప్పండి ఇంకా
మీ ఫేవరెట్ సాంగ్ ఏంటిదండి
నాకు ఇది ఫేవరెట్ సాంగ్ అని ఏం లేదంని ఫోన్ అయితే ఎక్కువ జూస్తా
ఓ అవునా.
మీరేం చేస్తారండీ మళ్ళ తప్ప హ్మ్ అయ్యో చదువుకునే పిల్లలా
అవునండి
ఆ మీర్ మన్ చిగా చదువుకోవాలండి ఏం ఆలోచించకండి
మీ స్టడీ కంప్లీట్ అయిపోయిందా అండి
వన్ నుంచి జాబ్ చేస్తున్నా
అవునా
హ్మ్ ఇంకా అండి మీరు బిర్యానీ ఎప్పుడైనా పంపించండి నాకు
పంపిస్తాననండి
మీరు బాయ ఏస్ అన్నారు కదా వంటలు ఇంట తో అయిపోయింద అండి ఓకే అండి
ఓకే అండి బాయ్